హలో
ఆ
చెప్పు రా ఏం చేస్తున్నావ్
ఎక్స్పీరియన్స్
పోలే ఈరోజు వర్క్ కి ఓ ఈరోజు సండే కాదు ఓకే ఓకే మీ సైడ్ వర్షం పడ్డాయా
నడుస్తూనే ఉన్నాయ్ ఎంఉండాది
ఇప్పుడే ఈ ఈ ఇప్పుడు ఇంకా వాడుతనే ఉందా
ఇప్పుడే కొషడ అయింది ఒక ఐదు నిమిషాలు అంతే
నిన్న వాళ్ళే
నేమోలే
ఓ న మా సైడ్ ఫుల్ పడ్డది
చె
కొంచెం కోల పక్క నుంచి పో ఆ సౌండ్ ఎక్కు పడుతుంది హలో
ఉ
కోళ పక్క నుంచి పోరా
పక్కకొస్తా ఉన్న
ఏం కర్రీ ఏంటి స్పెషల్
గుడ్డు
అంది ఏంది చికెన్ మటన్ ఎం తెచ్చుకోలేి
ఈయాల ఎవరు లేరు ఇంట్లో ఒక్కడినే
ఎందుకు మీ పేరెంట్స్ ఎడికి వెళ్లిరు
పని ఉంటే పోయినారు అన్న
అవు నాగు ఉండదు తెలీదా
ఉ
ఉహు చెప్ప ఇంకా ఏంటి సార్ పని ఎట్లా జరుగుతుంది
బాణం
ఏదో ఒకటి మాట్లాడు అరే మీ ఇంట్లో ఏంది రా కోడి పిల్లలు
మొన్ననే పిల్లలు పుట్టినయి ఉన్నాయి ఉన్నాయి వర్షం వస్తుంటే ఇంగ యాటికి పోతాయి బయటికి
అ
చిన్నపిల్లలు మొన్ననే చేసున్నాయి ఇంకా వర్షానికి యాటిపోతే అంటున్నా అంటున్న వీటిని ఈగ
నువ్వన్నా కొంచెం పక్క కన్న రా దాన్ సౌండే ఎక్కువ ఉంది
దానికని ఇప్పుడు
ఇంకా మరి ఓకే పర్లేదు
ఉ
చప్ప్పూ చప్ప్పూ నువ్వే
ఏముంది మీన్ లే
ఏదో ఒకటి మాట్లాడురా
ఏం మాట్లాను ఏమన్నా అడుగుతే చెప్తా
నువ్వు నన్ను అడుగు
ఏం అడుగు
ఏదో ఒకటి అడుగ రాదు
మలడు తడి
ఆ
ఏమున్నాయి మాట్లాడతాను తిన్నావా తిన్నావా తిన్నావా ఎందు కట్టిగా
నన్ను అడుగు తిన్నావా ఏం చేస్తున్నావు్ వాట్ అని
సోది క్యూస్షన్స్ అంటారు
ఏ నేను క్వశ్చన్ నా ఆన్సర్స్ ఏందిరా మాది తిన్నావు మాది మటను నలుపు ఆయన్ని
ఏమొ
మా ఇంటికి రాయిది పెడతా
ఏంటిది ఏంటికా ఏంటో నాకు తెలవది
ఫోన్ చెప్తా కదా ఎట్లీస్ట్ నేను కింద పడతేం కూడా రాలే కరాా ఇదే నాాల ఫ్రెండ్షిప్ అంటే
రాను
ఏ చెప్పినా
ఇప్పుడు అంత అయిపోయినా తర్వాత ఎపో ఫోన్ చేసినంగా చెప్పినవ్
ఆ చెప్పతే ఆ ఎట్లీస్ట్ అట్లానన్న రావాలి కదా
రావాలంట నా పనిని నాకే సరిపోతున్నా ఇప్పుడు ఇంకొక సార్ చేసినను సార్ చేద్దాం అనుకుంటున్నాను
ఎం పని
స్టార్ట్ అయినాక చెప్తా
అయ్యో చెప్పరాదా ఏం చేద్దాం అనుకుంటున్నావో
స్టార్ట్ అయినంక చెప్తాలే
ఏం కాదు చెప్పు బెటర్
ఓహో యూట్యూబ
ఉ
ఏం చేస్తావ్
కొన్ని స్టోర్లు ఉన్నాయి
ఆ అర్ధం కాలలే
కొన్ని స్టోరీలు ఉన్నాయి
కొన్ని స్టోరీస్ చెప్తావా
కొన్ని స్టోరీ లు వున్నాయ్ ఏఐ తోని జనరెట్ చేసి
ఉ
చేద్దాం అనుకుంటున్నా
ఓకే పెట్టు మరి అయితమ్ నాకు తెలిసిన వాళ్ళతోనీ కూడా సబ్స్క్రైబ్ చేపిస్తా
దని కోసం అవన్నీ నేర్చుకుంటున్నా ఎదిటింగ్ అనే ఈయన్ని
మీకు ఎడిటింగ్ వచ్చా ఫోటోలు ఎడిటింగ్ వీడియోలు ఎడిటింగ్ అదేంది నువ్వు మీ నువ్వు మీ చే వగర
నేర్చుకుంటున్నా అదే అంటున్నా
మీ సేవ ఈ రెండు ఎస్తున్నావా
ఏ నేర్చుకోవడం ర ఎట్లా అంత కాదు పోయి నేర్చుకోవుడు కాదు ఫోన్ల యూట్యూబ్ యూట్యూబ్లో పెడతాను ఎత పెట్టింది
ఓకే ఓకే ఆహా అహ పెద ఫోనే గా చేసి ప్పదెసుకో
ఒక క్యారెక్టర్స్ మనం డౌన్లోడ్ చేసుకొని
ఉ
నువు వాడుతో పనుకో వానితోనే చేద్దామని
ఓకే చేయి
నీ కాడ కూడ ఏముంటాయి జప్పు జర స్టోరీస్
నా కాడ ఎక్కడవిరా నాయన స్టోరీస్
ని స్టోరీ చెప్పు ఏమున్నాయ్
అంటే ఏం స్టోరీస్ రాసేవాళ్ళు అంటే ఎవరిదైనా లైఫ్ స్టయిల
లైఫ్ స్టైల్ కానీ లవ్ స్టోరీస్ కాన్ ఎక్కువ లవ్ స్టోరీస్
ఓ లవ్ స్టోరీస్ ఆ
ఉమ్
ఆహా బా
ఇందనే స్టార్ట్ చేసినంగా ఇవన్నీ నేర్చుకున్నాంగా చేద్దామనీ ఆ ఏం చూడకండి ఒకటి ఒకటి అది కెల్లా గోరకొండది చూసినావా
ఏంటిది అర్థంగాలే
గల్లా గురుగు ఉంటది గా డబ్బుల్ ఎక్స్
అవును అవును ఆ ఆ కళ్ళ గురిగి
ఉమ్ అదే కళ్లేస్తున డబ్బులు రోజు
ఓ ఓ మెయింటెనెన్స్
లాప్టాప్ కావాలా కదా మంచిగా అయితే చూద్దామని
ఆహా లాప్టాప్ కోసమా
అట్లా నాపనికి పనికోస్తాది దీనికి పనికోస్తది
ఓకే మంచిదే
ఇంటికాడే ఉన్న ఒక నాలుగురు చేసిన ఒక నాలుగు ఐదు చేసిన ఆ లాప్టాప్ ఇంటి కాడ
ఏం లాప్టాప్ తోటి ఏం పని
అంతే గా ఆన్లైన్ అప్లికేషన్ లో అని రోజు చేసేది అదే కదా మీసోలో కూసొని చేసే పని అదేగా
ఓహో అట్లనే ఇంటికాడ కూడా చేస్తా అంటవ్
కాడిగ మానోళ్ళు మునోళ్ళడికి రా నోళ్ళు ఉంటరు కదా ముసలోళ్ళు ఆళ్ళు వీళ్లు ఏమన్న ఏమంటె ఈన్నే చే స్తే మనకి ఇన్కమ్ ఉంటది అంటే పద్దనే వచ్చేపటికి
ఓకే మరి ఎన్ని ఏ ఏ ఎంత టార్గెట్ప్పుడు ఎంత పెట్టుకున్నావు టార్గెట్ ఇ ఇన్ని ఇయర్స్లా చేయాలని ఇన్ని మంత్స్ లేదంటే
ఫస్ట్ స్టార్ట్ గానీ ఫస్టింగ్ ఎడిటింగ్ అని నేర్చుకుంటా
స్ట ఎంమంటరు గల్ ఊర్లో వెయడం చేస్తున్నా అంటున్నావు కదరా
అదే చెప్తున
ఆ ఏ ఎంత వరకు టార్గెట్ ఎప్పుడు పెట్టుకునవ్
అమౌంటా
ఆ
అమౌంట్ ఒక థర్టీ తక్కువ్ తక్కువ ఫార్టీ థౌసండ్ ఏమ్లా అయ్యో థర్టీ థౌసండ్ అయినా ఇంగా నాయి ఏస నా అకౌంట్ లో ర్టీ టూ ఉండే ఒక పది రోజలున్నా ఒక ఫార్టీ ఫార్టీ ఫార్టీ ఫైవ్ లో తీస్కు అదీ పద్ ఇరవై వేలు కాకుండా కొంత మనుషుల్ తీసుకుంటే లేకపోతే ఈడే
మంచిగా తీసుకో తీసుకునేది
హుమ్మ్ అందుకే
ఇంత పది ఇరవై కాకుండా ఒక నాలుగు ఒక ముప్పై ఐదు నలభై వేలు అట్లా అయితే అరేంజ్ లో తెస్కుంటా అంటే బాగుంటదని
ల్యాప్టాపా
హ్మ్
అంతకంటే ఎక్కువ ఉంటది కదా
లక్ష రూపాయల్ తీసుకుంట
ఇంకేమునా కార్లో ఏయ్ లే
చూస్తా అది ఒక థర్టీన్ సెట్ అయినాక ఇంక ఫార్టీ ఫార్టీ ఫైవ్ అనుకుంటున్నాగ
లేకున్నా మనోళ్లు దుబాయ్ లో కొంత మంది ఆడ తక్కువ దొర్ ఫైగా ఆ రేట్ కంపేర్ చేసి అన్న తక్కువ దొరికితే ఆడ
ఆహా
వచ్చేటోళ్ళు ఇం ఆ టైంకి మనకు కావాల్సిన టైంకి వచ్చేటోళ్లు ఉండారు అనుకో
హ్మ్
కొసరానికి
హు హ్మ్ మెయిన్ క్లియర్ మరి నువ్వు కొన్ని తక్కువ పడతయి
నేన్ వందల ఎట్ వస్తున్నాయి పైసలు నిన్ననే కద పైసలుగున్నాకి అకౌంట్ల హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్
ఓహో హెల్త్ ఇన్సూరెన్సా హ్మ్ హు
మా ఫ్యామిలీ మొత్తానికి కలిపి తర్టీ త్రీ తౌసండ్
ఓ బానే పెట్టాను ఎతుకున్నావ్
చెప్పలేం ఎప్పుడు ఏమవుద్దో చెప్పలేం కాబట్టి ఇంటే బాగుంటదిగ
అంతేలే కరక్టే
మా వాళ్ళకి ఇద్దరికి కలిపి టెన్ లాక్స్ నాక్కు ఒక్కణికేమో ఫిఫ్టీన్ లాక్స్
ఓ బానే పెత్తనం యెతుకోనప్పుడే
ఆళ్ళకి కొంచెం ఏజ్కి కాబట్టే ఆళ్ళకి ఎక్కువ బడ్డది ప్రీమియం దాంట్లో ఎమౌంట్ తక్కువ వస్తుంది ఆళ్ళకి పది లక్షలే వస్తుంది నాకేమో ఏజ్ తకువుంది ఏం జబ్బులు లేవు కాబట్టి మనకు కొంచెం ఎక్కువ వచ్చింది ఇప్పుడు నాకంటే ఎమౌంట్ ఆళకే ఒక్క పన్నెండొందలు పన్నెండొందలు కూడా కాదు వేయరుపాలు ఎక్కువ వాళ్ళకి నాకంటే అయినా పది లక్షలే వచ్చింది ఇద్దరికి కలిపి పదివేలలకి పదివేలకే నాకు ఆల్మోస్ట్ టెన్ లాక్స్ వొచ్చింది ఇన్సూరెన్స్
ఆహా సరేలే మరి సరేలే మరి ఆ